హలో వినిపిస్తుందా అండి
హా వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా అయితే ఈ రోజు మనం కుటుంబం గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతీ ఒక్కరికి కుటుంబం అనేది చాలా అవసరం కదా
అవునండి కుటుంబం అనేది చాలా ఆప్యాయతగా ఉంటుంది కుటుంబంతో జరిపే విషయాలయినా గడిపే క్ష క్షణాలయినా అన్ని చాలా బాగుంటాయండి
అవును ఇప్పుడు ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటది కా ఆడవారికైనా మగవారికైనా కుటుంబం అనేది తప్పనిసరిగా ఉంటుంది అవునా కాదా
తప్పనిసరిగా ఉం
ఇప్పుడు కుటుంబము చిన్న కుటుంబాలు అనేటివి ఉంటయి పెద్ద
అవునండి ఉమ్మడి అవును ఉమ్మడి కుటుంబాలు చిన్న అప్పట్లో చాలా ఉమ్మడి కుటుంబాలు ఉన్నయి ఇప్పుడు వచ్చేసరికి మనకి చిన్న కుటుంబాలుగా మారిపోయి అందరు విడిపోవడం వల్లనో వాళ్ళ వాళ్ళ పట్ల గొడవలు అను అనుస్మతలు అభిమానాలు ఇలాంటివన్నీ కోల్పోయి ఉన్నారు అట్ల ఇక చిన్న కుటుంబాలు అయిపోయాయి అందరివి
అవునవును ఇది వాస్తవమే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కుటుంబంలో పిల్లలకు మంచి విద్యను అప్పచెప్పాలి కదా మంచి విద్యను వాళ్ళకు ఇప్పించాలి కదా సో అలాంటన్నప్పుడు తల్లిదండ్రుల పాత్ర అందులో ఎలా ఎలా ఉండాలి వాళ్ళు ఇలా చూసుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఉపాయాలు అందించాలనేది మేము మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నా
తల్ తల్లిదండ్రులు మంచి ఆప్యాయత ఇయ్యాలంటే మంచి మంచి స్కూల్ల్లో చదివించి మంచి మంచి విలువ నేర్పుతూ ఇంటి దగ్గర ఎవరితో ఎలా ఉండాలి కుటుంబాల ఉండాల కుటుంబంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి బయటి వారు ఎలా నేర్చుకోవాలి బయట వారితో ఉన్నప్పుడు ఇలా మాట్లాడాలి ఇలాంటి మంచి మంచి విలువలు నేర్పితే చాల మంచి వాళ్ళు కూడ ఎదుగుతారు వాళ్ళు కూడ మంచి స్థాయిలో ఉంటారు
అవును మీరు చెప్పింది తప్పకుండ నిజమే అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కొంతమంది పిల్లలు క్రమశిక్షణగా ఉండడం లేదు కదా ఇప్పుడు కొంతమంది పిల్లలు అసలు ఎవరితో మంచి మంచిగా మాట్లాడాలి ఎవరితో మంచిగ మాట్లాడకూడదు ఎవరు మా వాళ్ళు ఎవరు పక్క వాళ్ళు అనేది వాళ్ళకి ఎలాగో అర్థం అవ్వడం లేదు కదా సో వాళ్ళకు ముందు నుంచి చిన్నప్ప నుంచి నేర్పాలి అంటే మనం వాళ్ళని ఎలా చూసుకో కోవాలి చిన్నప్పటి నుంచి ఎలా పెంచాలి మీరు కాస్త చెప్పండి
వాళ్ళను చూసుకోవాలంటే మనం వాళ్ళకు మంచి రీతి వృత్తిలో వాళ్ళని నడిపియాలి ఫస్ట్ చెడు అలవాట్లకు అలవాటు కాకుండా నార్మల్ గా మంచి ఫ్రెండ్షిప్ ని చేపిస్తూ మంచి స్కూల్లో చదిపిస్తూ డిగ్నిటీగా వాళ్ళని పెంచడం జరిగినట్ యితే వాళ్ళ కూడ మంచి అందరితో బిహేవ్ చేయాలి అనే కాన్సెప్ట్ లో వాళ్ళు కూడ ఉంటారండి
అవును అది వాస్తవమే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఒక ఉమ్మడి కుటుంబంలో ఎంత మంది ఉండగలుగుతారు అంటే మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉండగలుగుతారు అనే విషయం నాకు కొంచెం చెప్పండి మీ దృష్టిలో
మ ఉమ్మడి కుటుంబం అంటె ఒక మినిమం ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ వేసుకోండి చాలా పెద్ద ద కుటుంబం అని
అవును అందులో అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదా
వా
ఇప్పుడు వాళ్ళది వృద్ధాపయం కదా వృద్ధాప్యం కదా సో వాళ్ళను మనం ఎంత జాగ్రత్తగ చూసుకోవాలి అనేది విషయం పైన మనం ఇప్పుడు కాసేపు మాట
ఆ వాళ్ళ ఆరోగ్య విషయంలో అయితే మనం చాలా అబ చిద్రంగా ఉండాలంటే వాళ్ళకి వచ్చి వచ్చిన సమస్యలు మనమే తల్లిదండ్రులులాగా చూసుకోవాల్సి వస్తుంది కుటుంబం కుటుంబమె అండగా నిలబడాల్సి వస్తుంది వాళ్ళ కోసం
అవును ఇప్పుడు మనం చూసుకున్నయితే ఇప్పుడు మీరు చెప్పండి అసలు కుటుంబం అంటే మీ అభిప్రాయం ఏంటండి చెప్పండి
కుటుంబం అంటే ఏందండి మనం చిన్న పన్న నుండి పెంచి విద్యనిచ్చి అన్ని నేర్పుతూ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉండదానికి కుటుంబం మనం ఎంత మంచిగ ఉంటే వాళ్ళు కూడ అంత మంచిగా మనల్ని చూసుకుంటూ ఉంటారండి ఆ తర్వాత అ కూడా మనం కూడ వాళ్ళం కూడ బాగా చూసుకోవాలండి మనం ఒక స్థాయికి ఎదిగినాక కూడా
అవును ఇప్పుడు అలాగే మనం చూసుకుంట అయితే ఇప్పుడు అ అందరికి కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా ఇలా అంటే చిన్న కుటుంబం బాగుంటుంది ఉమ్మడి కుటుంబం బాగుంటుంది ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి కదా ఇప్పుడు ప్రత్యేక కంద ఉమ్మడి కుటుంబం వల్ల మనకు జరిగే లాభాలు ఏంటివి అనేది మీరు
మరికుటంబ మరిికటంబ మల ఉన్న ఇప్పుడు ఏందంటే మనం ఏ పండుగ వచ్చిన అందరం కలిసి మెళ్తూ ఆడుతూ పాడుతూ చేస్ కోచ్చు అందరితో జాలీగా ఉండవచ్చు ఆ అందరం కలిసి తినొచ్చు అదొక చిన్న హ్యాపీనెస్ అండి చాలా అందరి చాలా బాగ అనిపిస్తు ఉంటుందండి
అవును ఇప్పుడు మీరు ఉమ్మడి కుటుంబం గురించి చెప్పారు కదా మరి ఇప్పుడు నేను ఒకవేళ మనము చిన్న కుటుంబం గురిం మాట్లాడాలి అంటే ముఖ్యంగా మెయిన్ గా ఏం మాట్లాడచ్చు అంటే చిన్న కుటుంబం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే తొందరగా నిర్ణయం అనేది తొందరగా తీసుకోవ ఇప్పుడు పెద్ద కుటుంబంలో ఇప్పుడు మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ప్రత్యేకంగా మీ ఫాద మీ నాన్నగారిని అడగాలి వాళ్ళు వాళ్ళ నాన్న నాన్న గారుని అడుగుతారు మన అమ్మగారిని అలగాలి వాళ్ళ వాళ్ళ అమ్మగారి తారు ఇలాంటియి అందరు ఒప్పుకోవాలి ఆ తర్వాత మనం ఆ పనిని చేయాలి సో ఇంత పెద్ద ప్రక్రియ మనకు అందులో జరుగు తుంది కదా చిన్న కుటుంబంలో మనకు కాస్త తొందర ఆ డాడీ నేను ఇచ్చేస్తున్నా సరే చేయి బేట ఇలాంటివి ఉంటాయి అవును గదా
అవునండి నార్మల్ చిన్న కుటుంబం వచ్చేసరికే మనం నార్మల్ గా మా ఇంట్లో వారు డెసిషన్ తీసుకొని మనం కూడా ప్రొసీడ్ కావచ్చండి
అవును ఇప్పుడు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఎలా పెరుగుతుంది
మనం ఉండే దాన్ని బట్టి అండి వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత వాళ్ళు చూపించే అభిప్రాయం మన మీద వాళ్ళు ఇచ్చే మాటలు మాట్లాడే విధానం దానివల్ల మనకు ప్రేమ అనుభూతిగా కలుగుతుందండి మనం దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం
ఆ అవున అవును అవును ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే
ఉ
ఆ ఇప్పుడు మనకి తల్లిదండ్రులు ఉంటారు కదా మనకి ఎవరికైనా తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ప్రవర్తించాలి వాళ్ళ బాధ్యత ఏంటి అసలు పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి
ఎలా ఉండాలంటే మనం చాలా వాళ్ళకు మంచి ప్రాధాన్యతను ఇస్తూ మాట్లాడాలి వాళ్ళతో చాలా మంచిగా ఉండాలి ఎందుకంటే వాళ్ళే మన దైవులు మన చిన్నప్పటి నుండి పెంచింది వాళ్ళే కాబట్టి వాళ్ళతో మనం మంచిగా బిహేవ్ చేయాలి వాళ్ళతో ఎం మా ఎదురు సమాధనం చె కుండా వాళ్ళు చెప్పినవి వినాలి మనకు అన్ని తెలిసినట్టు కాకుండా వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఉంటారు కాబట్టి వాళ్ళ మాట వినడం అనేది నా గొప్పతనం వాళ్ళ దగ్గర నుంచ్
అవును ఇది నిజమే మనం చూసుకున్నట్టయితే ప్రతి మనం ఎక్కడ చూసినా గాన్ నీ ఇప్పుడు తల్లి తండ్రి ఉంటారు ముఖ్యంగా ఎక్కడ చూసినా మహిళలకు అంటే ఆ డవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అసలు మహిళల ఇంట్లో మన కుటుంబంలో మహిళల పాత్ర ఏంటి అసలు వాళ్ళు మనకి ఎలా ఉపయోగపడతారు అసలు ఏంటి వాళ్ళని ఎలా చూసుకోవాలి
అవును మహిళల పాత్ర ఏంటంటే వాళ్ళు మన కుటుంబాలకే వాళ్ళు వెన్నుముక్క అండి వాళ్ళైతే చాలా పెద్ద వాళ్ళు లేనిది అసలు ఇగ వాళ్ళు లేనిది ఏ పని జరగదు వాళ్ళు ఉంటేనే ఫుడ్ అయినా ఏదైనా ఆడుతు పాటు ఏదైనా చేయొచ్చండి వాళ్ళు ఉంటే మంచిగా మాట్లాడుకోడానికైనా వాళ్ళతో క సు ఏం చేయడానికే వాళ్ళు ఉంటేనే నడుస్తుందండి ఇంట్లో ఏ కుటుంబం ఉమ్మడి కుటుంబం అయినా న ఏ కుటుంబమైన
చు అవును నిజమే చెప్పారు ఇప్పుడు మనం చూసుకున్నట్ట అయితే ఒక అన్నకి తమ్ముడు సహాయం చేయడం తమ్ముడికి అన్నయ్య బాబాయికి వాళ్ళ అన్నయ్య వైఫ్ కి హస్బెండ్ ఇలా సహాయాలు చేసుకుంటూ ఉంటారు కదా ఒక కుటుంబంలో లు మనం మన జీవితం మనం చూసుకోవచ్చు కదా కానీ చూసుకోం మన కుటుంబ సభ్యులకి సహాయం చేయాలని చాలా ప్రయత్నిస్తాం అండ్ అలాగే చాలా సహాయం చేస్తాం కదా అసలు సహాయం అనేది ఎందుకు వాళ్ళకి ఎందుకు చేస్తారు అందరూ అసలు ఎందుకు చెయ్యాలి మీ అభిప్రాయం ఏంటి
ఎందుకు చేయాలంటే మనం వాళ్ళు సొంత అన్నదమ్ములు చెల్లెలు కాబట్టి వాళ్ళకి మనం ఏ ఆపద వచ్చినా మనం చూసుకోవాలి మన బాధ్యత కాబట్టి అది మనం వాళ్ళతోని ఎదు ఏదన్నా వాళ్ళు మనకే చెప్పుకుంటారు కాబట్టి మనం అప్పుడు సహయం చేయాల్సి వస్తుంది ఇగ కంపల్సరీ రిగా ఉమ్ అది మన బాధ్యతగా ఎపుడు నిలువబెట్టు కోవాలి కాబట్టి మనం చేయాలి ఎట్ల
ఇప్పుడు మీకు ప్రత్యేకంగా మీకు చిన్న కుటుంబం అంటే ఇష్టమా లేదంటే పెద్ద కుటుంబం మీద మని
నాకు చిన్న కుటుంబం అంటేనే ఇష్టం
ఓకే ఎందుకు అంటే కాస్త నిర్ణయాలు కాస్త తొందరగా తీసుకు
ఆ నిర్ణయాలు ఆ అందరితోని ఆ నిర్ణయాలు తొందరగా తీసుకోవచ్చని అంతే
ఓకే అది మంచిదే మంచి విషయమే నాకైతే ప్రత్యేకంగా ఇక నన్నడిగితే ఇంట్ల నాకైతే ప్రత్యేకంగా పెద్ద కుటుంబమే కాస్త హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా ఉంటుంది నిర్ణయాలకు సమయం పట్టచ్చు కానీ హ్యాపీగా గడిపే పేయచ్చు అమ్మమ్మ తాతయ్య నానమ్మ వీళ్ళందరితో పాటు మనం హ్యాపీగా మన కాలాన్ని గడుపుతూ వాళ్ళతో ఆనందంగా ఉండచ్చు కదా ఇది నా సొంత అభిప్రాయం అండి
అవునండి
ఇంకా చెప్పండి ఇంకా అసలు కుటుంబం గురించి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా
కుటుంబం గురించి ప్రశ్నలంటే మీ అభిప్రాయం ఏంటి కుటుంబం మీద మీరెలా నడుచుకుంటారు కుటుంబంతోని కుటుంబ రిలేషన్స్ తోని ఎలా ఉంటరు వచ్చిన బంధువులతోని గాని ఇంకెవరైనా గాని వచ్చిన పెద్దవాళ్ళతో గాని
అవునవును ఇప్పుడు నార్మల్గా ఎవ్వరైనా సరే ఒక కుటుంబం అనేది మనకు చాలా ముఖ్యం కదా
అవునండి
మనకు కుటుంబం అనేది ప్రేమ ఆప్యాయత భద్రత సం సంస్కారం ఇలాంటివి చాలా ఇస్తుంది ఆ తల్లిదండ్రులు పిల్లలు తాతలు అమ్మమ్మలు మరియు ఇతర బంధువులు కలిసి ప్రేమతో జీవించవచ్చు మనం అందరం సుఖంగా అన్ని షేర్ చేస్తూ మనకు కావాల్సినవి అన్ని షేర్ చేస్తూ ఉన్నాం కదా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనుషులకు చూసినా కుటుంబం ఉంటుంది
మ్మ్ అవునండి
పక్షులకు అన్నిటికి ఉంటుంది కదా కుటుంబం
కుటుంబం ఉంటుందండి
కుటుంబంలో అందరు చాలా జాగ్రత్తగా చాలా ప్రేమ అనురాగాలతో ఉండడం మంచిది అని నా అభిప్రాయం
అవునండి ఇంకా అండి మీకు తెలిసిన విషయాల గురించి ఏమన్నా చెప్తారా ఇంకా కుటుంబం అంటే ఎలా ఉండాలి ఎలా ఎలా ప్రవర్తించాలి ఎవరు
ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అందరికి కుటుంబం అంటే ఇష్టమే కానీ వారి వాళ్ళ పన్ల వల్ల దూరం దూరంగా వెళ్ళిపోతుంది తున్నారు కదా ముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో ఇలాంటి సమయంలో కుటుంబం లో ఉన్న ప్రజలందరూ కలిసి చేరి ఒక్క చోటుగా చేరి హ్యాప్ పీగా ఉంటారు సంతోషంగా ఉంటారు చెప్పండి
ఆ అందరు ఒకచోట ఎప్పుడు కలుస్తారంటే ఏదైనా పండుగలు జరుపుకున్నప్పుడయినా ఏ ఇంట్లో క కార్యక్రమాలు ఏనా కార్యాలు శుభ కార్యాలు ఇలాంటివి వలుసుకున్నప్పుడు ప్రతి ఉమ్మడి కుటుంబం లాగా అందరి ఏర్పడతారండి అందరు అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి ఇంకా అప్పుడు ఉమ్మడి కుటుంబంగా అండి మంచి పండగను అందరు చాలా ఎంజాయ్ చేస్తారండి
ఆ ముఖ్యంగా మనం చూసుకున్నవయితే పెళ్ళులు మన పండగలు ఇలాంటి వాటికి కుటుంబ స సభ్యులందరూ ఎక్కడెక్కడ వారు చిన్నూరు పెద్దూరు పేద దనిక అనేది ఏది లేకుండా అందరూ కలిసి మెలిసిగా ఉంటారు కదా
అవునండి అవునండి
ఆ మీరు కుటుంబం గురించి చాలా మంచి డీటెయిల్స్ నాకు అందించారండి ధన్యవాదాలు
ఆ ధన్యవాదాలండి ఆ ఓకే ధన్యవాదాలూ